హలో
ఆ అక్క
ఏం చేస్తున్నారు?
ఏ ఉన్నాయ్ కిప్పుడ ఈవినింగ్ పని స్టార్ట్ చేసాం
మీ చిన్నప్పుడు చదువు ఎలా చదువుకున్నారు, ఎట్లా ఎంజాయ్ చేసారో చెప్తారా?
అబ్ పొద్దుగాల్ల లేసి రెడీయ్యి స్కూల్ కి వెళ్తే ఇగ అన్నట్టు ఫ్రెండ్స్ వస్తారు కదా మంచిగా ఆడుకునేది అన్నట్టు. టెన్ కే అట్లా స్కూల్ స్టార్ట్ అయ్య వరకె మంచిగా గేమ్స్ అదొటి ఏదొటి ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడం. రాడుకుంటే ఉండేది సార్లు వచ్చే వరకి
ఏ స్కూల్ అయ్య ఇల్లుు
మేము గవర్నమెంట్ స్కూళ్లకు
మ్ మేమ్ గూడా మేమ్ గూడా ద ఉమేన్స్ స్కూల్లో నే చదివన మా అప్పుడుయితే ఇంగ బావుండే ఇప్పుడు పండుగల ముందు గేమ్స్ పెట్టేవాళ్ళు. మంచిగా క్లాస్ లో లేడీస్, జెంట్స్ మం చిగా ఒక నోడ్చ లో ఒక తీసుకునే వాళ్ళం రా సుకునేవాళ్ళం ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇట్లా స సెవెంత్ కి బోర్డు ఎగ్జామ్ ఉండేది మా అప్పుడైతే మీకుందా?
ఆ మా కూడా ఉందక్క సెవెంత్ కి బోర్డు ఎగ్జామ్ మాకు కూడా ఉండది మంచిగా మేము కూడా అప్పుడు ఫ్రెండ్స్ అందరూ మంచిగా సార్ రాంగానే సార్ మీద పంచులు వేసుకుంటా ఈ సార్ అట్లా, ఆ సార్ ఇట్లా అనుకుంటే జోకులు వేసుకుంటూ ఉండేది అన్నటు మంచిగా బాగా అనిపించేది అప్పుడు బాయ్స్ తన్ లేడీస్ అంబాయి లెక్క ఉండి వండుకుంటడా వాళ్ళని ఆట పట్టియడం వాళ్ళు మమ్మల్ని ఆటవాట్టీయడం ఆ అప్పట్లో అప్పటి రోజులే వేరక్క
అవును మేము కూడా బావుండే మేమైతే మా ఫ్రెండ్స్ ఫస్ట్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఒక రెండు ప్రేర్లు అయినాక బ్రేక్ ఇచ్చేది. బ్రేక్ ఇచ్చినప్పుడు మా స్కూల్ మా ఇంటి వెనకాలి అప్పుడు ఏం చేసేది ఇంటికెళ్ళేది ఇంటికె ళ్ళి అప్పుడు ఫాస్ట్గా ఏదన్నా తినేసి మళ్ళీ వెళ్ళిపోయేది ఇంటికి స్కూల్ కి వెళ్ళిపోయేది మళ్ళ స్కూల్ కి వెళ్ళి మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ లంచ్ టైమ్ అప్పుడైతే ఇంకా ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చుని వాళ్ళ బాక్సులు మా ఇంట్లో వండుకున్న కర్రీ అంతా కేరింగ్ చేసుకొని తినే వాళ్ళం మేము డైలీ అలా
మేము కూడా అంతే మాకు కూడా అట్లనే ఉండేది స్కూల్. దగ్గర ఉండేది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఒక్కొక్క టూ డేస్ వాళ్ళు మాకాడ మా ఇం అట్ల ఉండేది ఒక త్రీ డేస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేది అలా బాగ అనిపించేది అప్పుడు అప్పుడు ఇగ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు స్టడీ అయిపోయినంక తర్వాత ఫ్రెండ్స్ అందరూ దూరం అయితే అది ఒక బాధ అనిపించేది ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కలిసి ఉండి ఇప్పుడు దూరం దూరంగా ఉంటానం కదా అని ఒక బాధ అనిపించేది అన్నట్టు
హ
సార్లు కూడా మంచిగ అనిపి సార్లు చెప్తా ఉంటే
మేమైతే ఇంగ లంచ్ బాక్స్ తిన్న తర్వాత ఒక నలుగురు ఫ్రెండ్స్ మేము క్లోజ్ ఉండేది ఒకటే ఊరు ఇక తినంగానే ఏం చేయేది చేసేది ఒక ఫ్రెండ్ ఇంటికి పోయేది ఆ ఫ్రెండ్ తిన్నాక మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఇంగో ఫ్రెండ్ ఇంటికి పోయేది మళ్ళీ ఆ ఫ్రెండ్ తిన్నాక ముగ్గురం కలిసి ఇంకో ఫ్రెండ్ ఇంటి పోయేది మళ్ళీ ఆ ఫ్రెండ్ తిన్నాక నలుగురం కలిసి ఊరు ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకొని ఊరు చివర పోయేది ఎవరు చివరి పోయి కరెక్ట్ మళ్ళీ సెకండ్ బెళ్ అయ్యే టైంకి వచ్చేది మేము అప్పుడైతే అమ్మో రెండో సెకండ్ బిల్లయి సెకం బిల్ అయితుందని ఓ పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళం మేము ఒకవేళ ఒక్కొక్కసారి అయితే క్లాస్ కూడా స్టార్ట్ అయ్యేది అప్పుడు సారు కుప్పడేది ఇంటి పక్కనే ఇల్లు ఎక్కడ పోయే దానివి అని కోప్పడేది సార్ అప్పుడు ఊమ్ అప్పుడు మా అప్పుడైతే అల అలా ఉండేది మేము ఒక్కొక్కరం ఒకరి ఇంటికి ఒకరింటి ఒక్కొక్కరము వెళ్ళేది మంచిగా
ఆ నేను కూడా అట్లనే వెళ్లేది కాకపోతే అంతా దోస్తులంతా అంతా ఊ మేముప్పుడు మేము ఉన్న ఊర్లోనే అక్క ఎక్కువ ఒక ఒక ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఒక సిక్స్ నెంబర్సో పరాయి ఊర్ నుంచి వచ్చే వాళ్లు ఎక్కువ వేరే ఊరు నుంచి ఒక ఆమె ఒక ఆమె బాగా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఆమె ఆమె నేను ఒక్క ప్లేట్లనే తినేది అన్నట్టు ఎక్కువ అట్లా తిన్న కూడా మిగతా వాళ్ళు ఉంటరు కదా వీళ్ళిద్దరు ఒక ప్లేట్లోనే తింటారు అని అట్లా అనుకునేది అన్నట్టు ఎవరు ఏమి అనుకున్న ఏం కాదని మేము అట్లనే తినేసేది ఇంటర్ వరకు ఇద్దరం ఒక ఒకకాన్నే చదువుకున్నాం మేము ఇంటర్ తర్వాతకి అందరం డివైడ్ అయినాం అన్నట్టు ఎక్కువ ఇగ ఇప్పుడైతే ఏమున్నయి అక్క ఇప్పుడు వాట్సాప్లు పెద్ద ఫోన్లు ఉన్నాయి గానీ ఎప్పుడో హాయ్ అంటే హాయ్ అంటారు ఎక్కువ అంతా ఇగ బిజినెస్ మీద వాడ ఉంటరు కదా అక్క అట్లా ఇప్పుడు అ అప్పుడు ఉన్నంత ఫ్రెండ్షిప్ ఇప్పుడు తక్కువ ఉం ఉంటాది అన్నట్టు
ఉ ఏం కూడా గేమ్స్ మంచి లంచ్ పిరిడ్ లో కాస గేమ్స్ ఆడుకునే వాళ్ళము పండగలు వస్తే కూడా మాకు సార్ వాళ్లు ఒక గ్రౌండ్ స్కూ స్కూల్లో గ్రౌండ్ ఉండకపోయిది వేరే దగ్గర తీసుకెళ్లి అక్కడ గేమ్స్ పెట్ పెట్టే వాళ్ళు కబడ్డీ పెట్టే వాళ్ళు కోకో పోకుంటుడు అనే అప్పుడు అవి ఏమన్నా గేమ్స్ అప్పుడు పండగ అప్పుడు పెట్టి మళ్ళా అప్పుడు వారిని ఆగస్టు ఫిఫ్టీన్త్ కో జనవరి ట్వంటీ సిక్స్త్ కు అప్పుడు ప్రైజుల్గా ఇచ్చేది ఫస్ట్ సెకండ్ అట్లా వచ్చినోళ్ళకి ప్రైజ్లు ఇచ్చేరు అన్నట్టు మాకు గేమ్స్ అప్పుడు పెట్టి ఆ అప్పుడు మంచిగా ఫ్రెండ్స్ అందరం మంచ అన్నిట్లల్లో ఆడుకునే వాళ్ళం మళ్ళీ స్కూల్లో కరాట నేర్పేది ఆ ఇక మా సిక్స్త్ క్లాస్ కొచ్చినప్పుడు సెవెంత్ క్లాస్ లో బోర్డ్ ఎగ్జామ్ ఉంటది బోర్డు ఎగ్జామ్ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు పక్క పక్కన ఊరు ఉంటది ఆ ఊరుళ్ళు మళ్ళీ మా స్కూల్కి వచ్చేవాళ్ళు
ఆ
వాళ్లు మేము కలసిదాం అప్పుడైతే మా హిందీ సార్ హిందీ రాకపోతే తోడ ఇట్లా తొడ పాశాలు పెట్టేసేది మా హిందీ సార్ అయితే
ఆ అయితే మా ఇంగ్లీష్ సార్ అయితే తలకై నోస్తాందంటే ఇటుక పిళ్ల తీసుకొచ్చి తల మీద వేయిర్రా సార్ అయితే పాకు అట్లా ఉండేవి సార్లు తల నోత్తంది సార్ అన్న కూడా ఎప్పుడు నంపి కానీ హెడ్ మాస్టర్ సార్ ఉంటాడు వాళ్ళ సార్లతోటి మంచి జోకులు జోకులు మాట్లాడుకుంటా మా ఇంటి కాడ ఏమన్నా కూరగాయలు అవి ఇవేమన్నా కాస్తే కూడా తీసుకొచ్చి ఈ సార్లకి ఇచ్చేది అన్నట్టు సార్ కి మేడం వాళ్ళకి అట్లా ఇచ్చేదన్నట్టు సీజన్లు ఏవి అవు పడితే అవి తీసుకెళ్లి సార్లకిస్ ఇచ్చేది మేం
మాక్కుడా హెడ్ మాస్టర్ సార్ ఉండేది ఆ సార్ సైన్స్ చెప్పేది వామ్మో సార్ అంటే భయప పడేది మస్తు తిట్టేది మా మ్యాథ్స్ సార్ ఉండేది మ్యాథ్స్ సార్ అయితే అమ్మో ఎట్లా ఆడితే అట్లా బుక్లు ఇట్లా విసిరేసేవాడు మ్యాథ్స్ సార్ అయితే ఉ మాకు ఇంగ్లీష్ సారు ఇంగ్లీష్ సారోత్తన్నడంటీ అందరికి భయం అయ్యేది డైలీ ఒకటి ఇచ్చేది అన్నట్టు రేపు అడుగు రాను అని సార్ వస్తుండంటే అందరిట ఎమ్మా బుక్స్లు తీసి చదివేవాళ్ళు పాస్ట్ పాస్ట్ గా అప్పటి తప్పులు చదువుకునేది ఆ మా హిందీ సార్ అయితే ఇంగ అమ్మో ఇంగా హిందీ సార్ అన్న భయం అప్పుడు మాక హిందీ రాకపోయేది ఆ హిందీ అర్ధం కాకపోయేది హింది రాకపోయేది సారు వత్తానన్నా అమ్మో ఎగ్జామ్స్ అప్పుడు కూడా స్కూల్లో అక్కడొక్కరిని అక్కడొక్కరిని కూర్చోబెడితే కూడా మేము మెల్లమెల్లగా సైగలు చేసుకుంటా ఆ అట్లా చెప్పుకొని రాసుకునే వాళ్ళం మేము స్కూల్లో ఎగ్జామ్స్ అప్పుడు ఒకసారి అయితే సెవెంత్ అ సెవెంత్ క్లాసప్పుడు బోర్డెగ్ సెవెంత్ క్లాస్ వాళ్ళున్నారు అబ్బడేమైంది నేనూ ఫోర్త్ క్లాస్లొనొ ఫిఫ్త్ క్లాస్లొ ఉన్నాను. ఒకరోజు మేడం బిల్షింద్ నన్ను పిల్షి ఎవర్కో గుణింతాల్ రావట్లేదంట గుణింతాల్ రాకపోతే నన్ను పిల్షి వాళ్ళప్పుడు టెన్త్ క్లాసు ఆళ్లక్ బోర్డు మీద రాపిచ్చి ఆల్లందర్నీ కొట్టిపిచ్చింది నాతో చెంప మీద చూడండి అని వాళ్ళకీత్ పదో తరగతి వాళ్ళకి గుణింతాల్ రావట్లేవప్పుడు
ఊమ్
ఊమ్ కాలేజ్లొ ఎలా ఉండేవారు మీరు
కాలేజ్లొ గుడా బాగానే ఉండేది మంచిగ చెప్పేదక్కడ గుడా ఒక ఇద్ ముగ్గురో ఏమొ పాత ఫ్రెండ్సుండేదక్క ఎక్కువ మో యొ నైనకట్ల బయల్దేర్తె బస్సుకు వెయ్ట్ జేస్కుంటుండేది బస్ కోరకు వెయ్ట్ జేస్తా ఉంటె ఇగ అబుడు ఇద్దరు పో ముగ్గురు ఫ్రే ముగ్గురముండే మ ఊర్ లొ అళ్ళందరం గల్సీ ఇగ వాళ్ళు రాకుంటె ఒక బస్సెళ్ళిపెయ్న గుడ వాళ్ళ కొరకు వెయ్ట్ జేస్కుంటు ఉండేదాన్నట్ ట్టు
మాఐతీ విన్ మా నాన ఇంటర్ హాస్టల్లొ వేషిన్నన్ ఇంక ఇంటర్లైతె ఆశ్ టల్లొ యేష్నబ్బుడు ఫస్టైమొ బాదన్పించె తర్వాత ఫ్రెండ్సందరుండె ఒక ఫ్రెండున్ ఉండేది మంచిగా మామె నీనైతే మస్తు క్లోజుండెది ఆ ఫ్రెండ్ నేను మంచిగా అప్పుడూ ఆస్టల్లో లేడీస్సే ఉండేది లేడీస్ లేడీసే ఉండేద్ జెంట్స్ జెంట్సే ఉండేది. మంచిగా ఆ తినేటప్పుడు గుడా ఒక దగ్గరె గుచ్చోని ఎప్పుడైనా వాళ్ళన్నయ్య చూడ్డానికొచ్చినా గాన్ ని మంచిగా పల్కరించి మంచిగ ఉండేది ఆస్టల్లొ గుడా మా మేడం వార్డెన్ మేడం గుడా పొద్దున్నే వచ్చి లేపేది ఆ పొద్దున్నె లేచి చన్నీళ్ళ స్నానాల్ జేషి పరిగెత్తాలి ఇంగ కాలేజ్కి ఊమ్ మళ్ళి కాలేజొక దగ్గర ఆస్టలొక దగ్గరుండేది మాకు అక్కడేమొ చదువ్కోవాలి ఇక్కడికొచ్చి తినాలి ఇగా సండే సండె వొస్తె మాకు చికెన్ పెట్టేవాళ్ళు టీవీ టీవీ పెట్టేవాళ్ళు టీవీలొ ఏదన్న సిన్మయా పెట్టేవాళ్ళు చూసేది కొంతమంది పేరెంట్సొస్ త్ బైటికెళ్ళేవాల్ బైటికెళ్ళా వెళ్ళేది పేరెంట్స్ తోటి ఊమ్ అప్పుడు ఇంటరు డిగ్రీలో డిగ్రీలో ఎక్కడా
డిగ్రీలొ డిగ్రీ వరంగల్నె అక్క ఎక్కు వరంగల్లనె
ఊమ్ డిగ్రీలో ఫ్రెండ్సున్నార
నేను ఇంటర్ జేసానక్క డిగ్రీ జెయ్లే ఇంటర్ వర్కే ఉండె ఆ ఇంటర్ వర్కే జేసాను
చరె పెట్టేస్తున్న